హలో.
చెప్పన్
అయితే ఇన్సెంటివ్స్ చేస్తే ఎంతొత్తయన్ చెప్పిన్లె మరి అందాసా
ఒక టెన్ టెన్ థౌసండ్, ట్వెల్వ్ థౌసండ్ వరక్ ఒత్తయ అంటే ఆ మద్ ధ్యల ఎర్న్ చేయచ్ అన్ అన్నది.
ఏరియా ఎక్కడ?
పంజగుట్టలో పంజగుట్ట ఫ్లై ఓవర్ ఉంది జూడు టార్గెట్సేం ఉండవట ఏ ఈ ఇన్సెంటివ్స్ ఎర్న్ చేస్కోవడమే అవునా
ఆ అసల్ ఏం చేయాలట రోల్
కాల్ చేసి మీరిట్ల ఈ లోన్ తీస్కోండి అన్ చెప్పేసీ సీ వాళ్ళక్ ఆ లోన్ గురించి చెప్పి దాన్ బెనిఫిట్స్ చెప్పి చెప్తే వాళ్ ఒకవేళ తీస్కుంటాం అంటే ఆమెక్ చెప్పాలట వాళ్ తీస్కుంటరట అన్ చెప్పేసన్ చెప్తే ఆమె మాట్లాడ్తది నెక్స్ట్ ప్రాసెస్
బీటెక్ జేసి ఐటీ జాబ్స్ దొరకక ఎంత ఇబ్బందైతాందో
అవునే అమ్మ ఫుల్లు మంది ఉన్నర్ అసలు లేనోళ్ళు
నిన్న ఇంటర్వ్యూకి ఎంత మంది వచ్చిన్లు
నిన్న ఎక్కువేం లేరులె అల్ఫా ఇద్దరమే ఉన్నం గీడా
ఆమె పొయింద్ ఆమె ఆమె సెలెక్ట్ అయిందా? సెట్ అయింద ఆమెకి సెట్ అయిందా?
ఆమెకి మండే చెప్తం అన్ అన్నరట.
ఆ పోతదంట
నాకేమో ఆమె జెప్పిన్ అయ్యో మర్ అడగలా డ్యూటీక్ పోయిండ్ రాల
సండే గుడ్ ఉంటదా
నిన్న వీకాఫ్ తీస్కున్నందుకు సండే పెట్టింరట పోలే
మ్ హ్
మ్
కర్ణాటక పొయి వచ్చిన్లా
అమ్మోల్లా?
మ్
ఆ అప్పుడే పొయి వచ్చిన్
వరీ ఏమేత్తాన్రు పొలమా పత్తా ఏంటిది?
పొలమేనే అటు చెల్కల్ పండవ్ పోలాలే అంతే పొలమే నువ్ ఇంక పోతద్ మా మామయ్య ఉన్నాడుగ
ఆ
ఏమో నేన్ అడగలె ఏ సెమ్ అయిపోయిందో మరి ఆల్రెడీ సన్ సమ్మర్ హాల్డేస్ వాళ్ళకి హాల్ సమ్మర్ హాల్డేస్ లాగా ఇచ్చి గాని అన్న సెప్టెంబర్ వరకంట.
వామ్మో ఆ
నైట్ షిఫ్ట్ కి పోతాన్నాడు ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్
ఆ ఆ
డ్యూటి
ఉహు
ఇండియాకి ఎప్పుడుస్తావు అంటే ఏమో చూడాలి అంటాండు
ఆ
మ్ వతే కాలేజ్ అయిపోయినాక వస్తాడ అవునటా ఉ మళ్ళ బయటికి పోయిండు పెద్దయ్యాన తాండ్ అదే నీక్ చేయలే ఇంగా
ఎందుకు స్కాట్లాండ్ ఆహా నాకు చేసిన గానీ నీకు చేయలే ఎందుకు స్కాట్లాండ్
బయటికి పోయిండ్ అట్నే అలా ఫ్రెండ్స్ తోటి
ట్రిప్పా
ఉ అట్లాంటిది ఆ ఆ
ఉ
చిన్
ఉహు
ఇంకా
ఎన్లే కాలి ఇప్పుడు మాకు త్రీ సబ్జెక్ట్స్ ఏనే త్రీ ఎగ్జామ్స్ ఎ ఉంటాయి మాకు ఇప్పుడు ఈ సెమ్ల
అంటే వన్ వీక్ లో అయిపోతాయి
ఈచ్ సెమ్ ఆ ఈచ్ సేమ్ ఫోర్ ఉండే ఫోర్ సబ్జెక్ట్స్ ఉండే గానీ ఇదొ ఒక సెమ్ త్రీ ఎందుకంటే కేస్ స్టడీ ప్రాజెక్ట్ కలిపి ఒక సబ్జెక్ట్ దానికి ఎగ్జామ్ ఉండదు
ఉ హు
ఆ
ఆ కేస్ స్టడీ ఉంది చూడు అది ఎ ఎగ్జామ్స్ తర్వాత అదేనా
ముందే ఇప్పుడు సబ్మిట్ చేయాల వాటిని
ఇప్పుడు వచ్చే వారం వరకా
ఆ
ఉహు
ఆ ఎందుకు
వచ్చి పోరా ఎవరు ఉంట
అది కే స్టడీ చేయాలిపు ఏమో చూడాలి రేపు నువ్వు ఎప్పుడొస్తావ్ ఇంటికి
నేను ఒకసారి అమ్మను అడిగి చెప్తలే
మ్ నీకు నచ్చితేనే చేయమన్నదిగా జాబు
ఆ ఆ
కానీ ఫిఫ్టీన్ థౌజండ్ అయిన ఇయ్యాలి ఆ జాబ్ కి
అవును మరి టువెల్ కే అంటే మ్
ఎందోఎమో మీ బీటెక్ ఫ్రెండ్స్ ఎవ్వరు జాబ్ చెయట్లే
చేత రొట్టెవి ఏ వ మాట్లాడతాని ఈడ ఆగింది తెలుసి
ఆ ఎం జాబు ఆహ ఉ ఇప్పుడే ఏమన్నా గౌ ట్ జబ్స్ పడ్డా రాద్దామన్నా గానీ దానికి ఫుల్లు కాంపిటీషన్ ఉన్నాయి
ఓ ఆ నేను కూడా ఆన్లైన్ లో చూతానా ఒకవేళ పడితే అప్లై చేద్దామని మనకు రాదే అది దప్పున ఆ రిజర్వేషన్ ఒకటి
అవును రిజర్వేషన్ ఒకటి ఉంది ఆ ఏమైతదో చూడాలి నేను కూడా ఇది అయిపోంగనే జాబ్ సర్చింగ్ చేసుకుంటూనే ఉండాలి ఇగ ఇప్పటి నుండే జాబ్ సర్చ్ చేసి పెట్ కోవలే
అక్కడ హాస్పిటల్ చెయొచ్చు కదా ఇప్పుడు నువ్వు ఆ
ఆ చెయ్యొచ్చు కాకపోతే వేకెన్సీస్ ఉండాలి దేవుడు దేవాల దుర్కల ఆ ముందిగా ఇప్పుడు హజారాల డైటిషియన్ ఆ దొరికితే మాత్రం దగ్గరనే ఉంటది
అవును
నాకు స్టార్టింగ్ ట్వంటీ ఇచ్చిన చాలే ఎందుకంటే ఆ హాస్టల్ ఫీజు అవి ఇవి ఏం లేకుండా ఉంటాయి
ఆ నీయ్యి నీకు వెళ్తే సరిపోతది ఉమ్
ఆ ఏదన్నా మేడంకి చెప్పినా ఏదన్న వేకెన్సీ ఉంటే చూడండి మేడం జాబ్ అది ఇదని చెప్పినా నేను మొన్న వర్క్ ఫ్రమ్ హోమ్ చూసినాగా ఆమె మళ్ళా కాల్ చేసింది ఆ చేస్తతే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా ఇంట్రెస్ట్ లేదని చెప్పిన
కట్ చేసిందా
అతే ఒకే మేడం అని అన్న మా చెల్లె వాళ్ళు ఒక స్కూల్ కు పోయిలంట
కాదే తీర చేసినాంకా మళ్ళా వాడు ఈ ఇయ్యకపోతే ఉ
ఆహా రీసెంట్గా ఒక స్కూల్కి పోయిళ్ళు మా వాళ్ళు అయితే అక్కడి పోతే ఆమె ప్రీ ప్రై ప్రీ ప్ర ప్రైమరీ వాళ్ళకి చెప్పాలన్నదంట
ఉ
అయితే వీళ్ళు డెమో ఇచ్చి వచ్చిలాంట తే ప్రీ ఆ రూమ్ లో కూర్చోబెట్టి ప్రిన్సిపల్ రూమ్ ల మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మా మరదెలన్నదంటగా సిక్స్ థౌసండ్ ఫై హండ్రెడ్ ఆ అని అన్నదంట
హొ
సిక్స్ ఫైవ్ సెవెన్ అనంటే సెవెన్ ఇవ్వలేను సిక్స్ తౌసెండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అననన్నాదట
ఆ ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ ఎల్కేజి ఒల్లక
ఆ ఆ టీచింగ్కి పోయిందంట టీచింకు టీచింకి పోతే ఆ పోయిన తర్వాత ఊకే సిసి కెమెరాలో చూడడం అంటా నిలబడండి కూర్చోండి నిలబడండి కూర్చోండి అనొకటే ట టాస్క్ అట ఒకటె టార్చర్ అంట ఇగా ఊ అయితే ఇంగ పోకుండా ఉన్నదంట ఊ ప్ర అసలు హైయర్ సెక్షన్ వాళ్ళకి చెప్పడమే ఈజీ తెలుసా
అవునే ఈ పోరగాలు వినారు కానీ వాళ్ళు జరా ఇని ఏదో ఒక వర్క్ ఇతే అపోతది క్లాసు
ఊ ఆ కానీ ఈమెకు అంత నాలెడ్జ్ లేదు మరి చెప్పడానికి
అవునా
అందుకే ప్రీప్రైమరీ వాళ్ళకి చెప్తాను అన్నది ఆ
ఆ పెళ్లి చూపులయినాయనే
కాలే కాలేదు ఇంకా అయినాయ్ కాని మా అమ్మ వాళ్ళకి నచ్చలే అని వచ్చిళ్ళు ఇల్లింటికి ఊ
కాదు లవ్ మ్యారేజ్ కావాలి
ఆ ఆ పాకపోతే నచ్చలే అబ్బాయి నచ్చలే వాళ్ళ ఇల్లు నచ్చలే అని ఊహ్ కానీ ఆ అబ్బాయి బా చదుకున్నాడే ఎంబీఏ చేసిండు కాకతీయ యూనివర్సిటీలో బానే టాలెంటెడు మాకు వాగ్దేవి కాలేజ్ లో ఎన్సిసి కి క ఎన్సిసి క్యాండిడేట్ ఆయన
చా అవునా
ఆ ఊ
అ
ఏమనట్లే నెక్స్ట్ ఇయర్ చేద్దామనన్నారు
ఊహు ఉ
ఆ నెక్స్ట్ ఇయర్ ఏ చేద్దామనిన్నా
ఊ
మా ఇంటి బంగారం బాందంట నిజంగానే
ఏమో సూడ్లే సూడాలే ఎ పోదం మీక్ తొందర అయిపోతే అయనా నువ్ చ్చీర కొనుకుంటా అన్నావ్ కాద్నే
ఆ అది ప్లస్సు కుదురుతదా కుదరదా అని ఆలోచించుతాన చూ పోదాం మేడం అడుగు వస్తే మేడం నాకు అంత ఓపిక లేదు హెడేక్ వస్తుందని చెప్పి
టెన్ వరకురా నైన్ కి కాదా కాలేజ్ అ మరా తొందర వతద అది ఏడ
ఏం ఆమె తొందరనే అతది చెప్పి ఇచ్చేతా
ఉమ్ చెప్పు లేకపోతే ఒకవేళ చేయకపోతే ఫ్రెండ్కి ఇచ్చి ఆ మేడంకి చెప్పిరా అయిపోతది
అంతే
ఆ వచ్చి పోయి ఆడ షాపింగ్ చేసి ఒక శారీ కొనుకుందాం అని ఒక ఫైవ్ హండ్రెడ్ ల
అదే
నార్మల్గా నార్మల్గా ఎట్లుండాలి ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి చూడు కొంచెం
టిష్యూ లాగొచ్చి అవ
ఆ కొంచెం మిరుతానే సింపుల్గాండేవి ఆ ఆ అలాంటిది కొనుకుంటా కొంచెం కం అంటే ఈ ప్లేట్స్ ప్లేట్లెట్స్ కొంచెం మంచిగా పెట్టుకోవడం వచ్చి ఇట్లా మంచిగా ఈజీగా కట్టుకునేది కొనుక్కుంటా
అవునులే
వైట్ కలర్ లో అయినా లేకపోతే క్రీమ్ అయినా ఆ ఉంటాయి అక్కడ చార్మినార్ల హిల్స్ కూడా కొనుక్కుందాం అనుకుంటాన చార్మినార్లోనే
హిల్సా
ఉమ్మ్ నా హెయిర్ కూడా మస్తు ఎట్లనో ఉంది మొత్తం మా అమ్మకి చెప్పిన హెయిర్ వాష్ చేయించుకుంటా అని
ఆ ఏవన్నది
నీ ఇష్
ఈడనా మా హెల్బల్ లో చెప్పిచుకో
ఆహా ఈ హైదరాబాద్ కాదు వరంగల్లో చేయించుకుంటా
ఆ ఆడ చే
ఆ
ఆ ఈడంటే మళ్ళా వాడు ఫుల్ పైసలు దొబ్బుతాడు
అవును హెయిర్ వాష్ చేయించు కొని కొంచెం స్ప్లిట్టింగ్స్ కట్ చెప్పిచుకుంట
ఉమ్మ్
ఉమ్
కానీ మల